చెప్పు
చెప్పాలి
ఇంత ముందు ఎందుకట్టయింది
అంటే నా నెట్వర్క్ లేదు ఇందులో మొబైల్ నెట్వర్క్
పార్కింగ్ ఎత్తలా అయితే
అవును
అరే ఇ పిసుకిని వచ్చినప్పుడు పిసిక్కించుకో
అంటే ఏన్ దాకా ఒకరు బైక్ మీద పోయి అక్కడ పడ్డారన్నమాట ఎవరో తెలీదు ఎవరో తెలీదు అక్క నుంచి లేవస్తలేదు తనకి పాపం కానీ ఫుల్గా తాగి ఉన్నాడు
ఉమ్ హు నీకి అంతలో ఈడ జాబ్ వస్తే వెనిక ఉమ్ హు పోరీ ఢిల్లీ పో మరిపో కాటన్ తెపో నేను కూడా కడ్ పోత చోపు ఇంకా దెబ్బలు తాకినాయ వాళ్లకి దెబ్బలు తాకినాయ ఉమ్ ఉమ్
అంటున్నాడు
ఉమ్ హు
ఉమ్ ఎవ్వరు లేపట్లేదు పాపం తన్ని
ఉమ్
మనం వెళ్ళి లేపుదామంటే అంత హెల్పింగ్ నేచర్ ఉంది కాని అమ్మాయి అమ్మాయిని అయిపోయాను
ఉమ్
అలా
మళ్ళా నీ మీద పట్టడనుకో
ఆ మల్ల నా మీదపడితే ఇంకా మల్ల గో సారీ అసలికి నా మీద మీద డిపెండ్ అయ్యి ఒకరు ఉన్నారు అమ్మో వద్దు హు హూ అమ్మో వందన్నడం అందుకే ఒద్దన్నది కదా అ వంద అనడం వద్దు వెయ్యి అనడం వద్దు హా హా హాహా
ఉమ్ హు ఒకే కిందపడటం ఎక్కువరా అని తిడుతాది అంటూనా ఉమ్
ఏంటి ఇప్పుడు మళ్ళీ డ్రింగ్ తాగడమా
హు హు
ఉమ్ మరీ ఉత్తకి అట్లనా ఏదో నడుస్తుంది గాని నాట్ నాటు కోడి అందులో లే తే ఎట్ల చొప్పు
ఉమ్
స్టఫ్ అంటునా తాగడం లేకపోతే ఎలా చెప్పు
ఉమ్
ఇంకా
ఎం చేస్తున్నారు మరి అయిపోఇంది
అయిపోయిందా ఇంత ఫాస్ట్ అసలు మీరు ఇంత ఫాస్ట్ ఎట్లా గ కుకింగ్ చేస్
అది అంతే అది నేను చిన్నప్పుడు పీయివిసికిిన అందుకే స్పీడ్ స్పీడ్ అయితది
అందుకే టేస్ట్ టేస్
ఆ టేస్ట్ బాగుంటాది
మ్ హు చి మాకు అలాంటి టేస్ట్లు వద్దమ్మా
టేస్ట్ చేయాలన్నీ
వద్దోద్దు మీము తినకున్న పర్లేదు అలాంటి ఫు డ్డు తినకున్న పర్లేదు
అంతే అంటవా వాళ్ళందరూ ఇంటల్లు మ్ ఇ విలా వంగ కాంది వంద అదే పదమూడు వంద మొత్తం చప్పు నీకేది బాగ వండొచ్చు అ మ్ ఫారం కుడాక్ నాకు ముక్కుకాా ఏం కొడుకిడు వందల్ నీకు అది తెలువదు నీకు దానికి తినండి మరి
అలా వింటే అటు మాట్లాడాల ఇటు మాట్లాడాలి ఇగ వాళ్ళకే ఇవ్వండి మాట్లాడు
తొందర అయిపోతది అంట్లంటప్పుడు
అదే అంటున్నా నిను ఎవరైతే పక్క క్కన మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి మాట్లాడుతా అంటున్నా మ్ కియర్ బియర్ కియర్ బియర్
చాలు రా నాలుగు వచ్చనేయి
ఈకేంటి మరి విషయాలు ఈ బిర్యానీ తిన్న తర్వాత అస్ స్పారేట్ దిన చి స్ప్రెడ్ తగలా త్సాప్ తగలా బీర్ తాగాల
తంస్సప్
ఆఆ
థమ్సప్
తంసప్ తింటూ తింటూ తాగాలి గదా
లేదు తిన్నాక తాగాలి తింటు తింటు తాగితే గ్యాస్ ఫమై ఎక్కడ పోతది అన్నం పోదు
ఆ పోద్ది తింటూ తింటూ తాగుతేనే ఎక్కువ్
తరు మరి ఎట్లా అన్నది ఎట్లా అన్నదమ్మా మనన్ను ఎందుకు అడుగుతాను
ఆ ఆ
ఎట్ల అన్నది ఎట్లా అన్నదివునను ఎందుకడుగుతాను
మీరేం చెప్తారా అనేసి మీకు తెలుసో తెలీదు అనేసి అలా చెప్తున్నాను కదా తింటూ తింటూ తాగితేనే అన్నం ఎక్కువ పొద్ది గుర్తు పెట్టుకో ఎప్పుడైనా థంసప్ అయినా స్ప్రైట్ అయినా తింటూ బిర్యానీ తింటూ తాగాలి
చెప్పారుగా మేడం అలానే ఇస్తా
చెయండి సార్ అలాఅని
ఊ
ఉ ఇంకా
చెప్పాలి అది గుండెం చెత్తాడి గుండు
ఎ గుండు
గుండు
మా గుండు ఏం చేస్తాంది కాదు ఏం చేస్తున్నాడు
కన్నడు
ఉన్నాడు లోపట ఉన్నాడు తె మొబైల్ ఉంది కదా మన దగ్గర
ఆ ఇద్దరు పొరగాల్ మరి మమ్మేట్ పోయింది అని అడుగుతారు కదా
వాళ్ళే వెళ్ళమని చెప్పారు కదా
ఉ
వాళ్ళే వేళ్ళమని చెప్పారు కదా నేను హాస్పిటల్ కి వెళ్తా ఉండడు నేను హాస్పిటల్ కెళ్తే నిన్న సిలిం సెకిన్ ఉంది చూసాడు హెల్త్ బాలేంది ఏడ్చాడు ఈ రోజు హాస్పిటల్కి వెళ్తారా చూపించుకొని వస్తా అంటే వెళ్ళామని చెప్పాడు
ఉహు పెద్దది పచ్చల అన్ని పనులన్ని చేత్తన్నవార బండి మీద తిరుగుడు కొడుకు కొడుకు హాస్పిటల్ బ అమ్మా అంటే కాసరకు వచ్చి బండి మీద తిరుగుడు ఆటు తిరుగుడు ఇటు తిరుగుడు ఇది ఆనందం కూడా మళ్ళ
ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి ఆ ఎక్కడ మా అక్క వాళ్ళ కొడుకు కింద పడితే తను చూడ్డానికి వెళ్ళాను
ఆ లడ్డుబాబు వాళు మంచి ఉన్నాడు
లడ్డు బాబు కాదు పాప్
లేదా మంచిగ ఉండ
అన్నయ్య వాళ్ళ చిన్నోడే చేసుకుంటాడు మడి లంగ చేసుకుంటాడుం
అ
ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది
ఓ
బగుంది కదా మ అస్సలు రావట్ ట్లేదు నా దగ్గరికి
ఎందుకు ఇప్పుడి ఇప్పుడే అత్త దగ్గరకి ఎందుకుని కావచ్చు
అత్తలే ఏం కా అంత మొండేం కాదు కదా అత్తలు బాగానే చూసుకుంటారు
ఉ
ఈ అత్త బానే చూసుకుంటుంది
అంతే అంటావా బానే వేసుకుంటుంది లే అత్త
ఎలా తక్కువ చేసేదే లేదు
తగ్గేదలే
తగ్గేదలే
ఉ
ఇంత మంచి అత్త దొరకడం తన అదృష్ట
ఏ జన్మలో చేసిన పుణ్యమో
పుణ్యమో
ధనియాలు పాడు కూడా ఇయ్యరా
ఇంకేటీ మరి విషయాలు
చెప్పాలి వీట్లో వెండిగిన్నాయి తిన్లే ఇంక తినాలి అయింది ఇప్పుడే తింటా మీకా
తినండి తినండి తినాలి లేేట్ తిన్నోదు తొందరగా తిని వాక్ చేసి పడుకోవాలి ఆ సన్నగా ఉన్నళ్ళు ఎంత లేటుగా తిన్నా ఏం కాదు కానీ కొంచెం లావుగా ఉన్నారు కదా మీరు
నన్ను ఎప్పుడు చూసినావు నువ్వు
అంటే మీరు మీ మాటలలో లావు ఉన్నారనే అనిపిస్తుందీ
వేడితే అని అనుకుంటా పింపుల్స్ అయితనే స
ఆ ఇక్కడ మా ఫ్రెండ్ కి అదే ప్రాబ్లమ్ పింపుల్స్ అవుతున్నాయి పింపుల్స్ అవుతున్నాయని చేడుస్తు తుంది
నేను రాటా కాని
మా ఫేస్ కి పింపుల్స్ ఏం కావమ్మా మాది ఆయిల్ నాది ఆయిల్ స్కిన్ కాదు కాబట్టి పింపుల్స్ ఏం కావు
ఉ పింపుల్స్ కావా ఆక్సి స్కిన్ అయితే పింపుల్స్ అయితాయా
ఉ తప్ పక్క అది
ధనియాల పొడి వేసిండారా అరేయ్ ధనియాల పొడి వేసినా వార ధనియాల పొడి ఆ చెప్పు
ఇది అయిపోగానే మళ్ళీ కట్ చేసి చేయడి మాన్ నేను మళ్ళీ చెప్పాను నా దగ్గర మొబైల్ లేదండి బాబు దగ్గర నైన్ మినిట్స్ అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్
టెన్
నైన్ మినిట్స్ అవుతుంది
ఉమ్.
చెప్పండి ఇంకా.
చెప్పాలి. ఏముంటాయండి మా దగ్గర. మీరే లీళ్లు పోసి.
వెళ్ళిన వెళ్ళినా ఏం పని. మా మా సార్ ఎటు వద్దన్నారు ఐ మీన్స్ ఎటన్నా బయటికి. ఎటైనా బయటికి వెళ్తాను అంటే ఆహ్ ఎండలాని అన్నడ్. లే ఈ రోజు మధ్యాహ్నం నేను ఒకరిని కలవడానికి వెళ్తా అంటే మా సారే వద్దన్నారు. ఏం వెళ్తాం అనేసి అన్నారు.
మంచోడు ఇంకా మీ సార్ వెళ్ళొద్దు అన్నారు ఇంకొక ఇంకొకలైతే. ఇద్దరిని కలిపి తంతానేటోడు.
తను తన్నే రకం కాదు తన్నే రకమే కానీ ఎందుకో మంచిగనే చెప్పేసి చెప్పాడు ఈసారి. వెళ్ళకు అనేసి తిట్టే రకం తన్నే రకం కాదు అది. ఉమ్ ఇంకా.
పోవద్దా లేట్ చేయకుండా. సరే కడిగేసిస్తా ఆగు.
ఓకే.
కడిగేసిస్తా.
ఓకే ఓకే.
ఎంతన్నాడు రా.